పాండి
ఎలా ఉన్నారు
నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
ఇందువల్ల మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందం
అవును సోషల్ మీడియా ఇప్పుడు మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది
నిజమే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ యూస్ చేస్తారు
అవును సోషల్ మీడియా వల్ల ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అయ్యింది
దూరంలో ఉన్నవాళ్లతో కూడా మెసేజెస్ మరియు వీడియో కాల్స్తో ఈజీగా మాట్లాడగలుగుతాం
ఇంకా సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది న్యూస్ ఎడ్యుకేషన్ వీడియోస్ ట్యుటోరియల్స్ అన్ని ఈజీగా చూడొచ్చు
అడియా చాలా యూస్ఫుల్ చాల జకి దలుస్ పుఖతాయి
కానీ కొన్నిసార్లు సోషల్ మీడియా ఎక్కువ యూస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది
కరెక్ట్ చాలా మంది రీల్స్ మరియు వీడియోస్ చూస్తూ అవర్ స్పెండ్ చేస్తారు
అధి స్టడీస్ మరి వర్క్ మీద ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది
అందుకే సోషల్ మీడియాని లిమిటెడ్ గా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్
అవును యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే యూస్‌ చేస్తే మనకి చాలా ఉపయోగం ఉంటుంది
సోషల్ మీడియా వల్ల టాలెంట్స్ కూడా షేర్ చేయొచ్చు చాలా మంది డ్యాన్స్ కుకింగ్ ఆర్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తారు
నిజమే కొంతమంది సోషల్ మీడియా వల్ల ఫేమస్ కూడా అయ్యారు
కానీ ప్రైవసీ మరియు సేఫ్టీ గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి
అవును అన్నన్ పర్సన్స్ తో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు
ఓవరాల్ గా చూస్తే సోషల్ మీడియా మనకి చాలా అడ్వాంటేజ్గా యూజ్ చేయాలి
ఎగ్జాక్ట్లీ టెక్నాలజీ మనకి హెల్ప్ చేయడానికి ఉంది మనం దానిని స్మార్ట్గా యూజ్ చేయాలి
సరే సోషల్ మీడియా గురించి మాట్లాడడం చాలా బాగుంది
నాకు కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ
థ్యాంక్ యూ టీ